ఆ చెప్పండి ఉమ్మ్ ఉమ్మ్ ఇ బాసనులు కడిగేస్తున్న ఒక్కొక్కటి మళ్ళా పాము లేనాక ఎళ్తే అవి చూస్తునే భయమైతుంది ఉహూమ్మ్ ఉమ్మ్ నేనా చికెను హాఫ్ కేేజీ అంతా చేస్ ఆ హాఫ్ కేజీ అంత చికెన్ తెచ్చిండు అన్న
ఆ
టమాటా పచ్చడి చేషిన టమాటా కూర చేషిన పొద్దడకి అయితది ఇగ రేపేం వొండాల అట్ట బోవాల గదా
ఆ అవును ఇప్పుడే నైట్ వొండి పెట్టుకుంటే పొద్దున కొంచెం అన్నం వొండుకోని పోవచ్చు
కదా స్కూల్ ఉంటేనేమో కదా పొద్దున్న ఉంటుండే బాస్పోకుండా తీస్కోన్పా ఎవరు తీస్తరు
ఆ ఎవరు జూడరు గాని మన పిల్లలు ము పట్టుకోవద్ద ఆటోలో కూసొని బెట్టుకోని చిన్నగ తీస్ ఒకటి ఏదన్నా శాప అటువంటిది తీసుకోబోవద్ చాప అటువంటి తీసుకొ చిన్నది ఏం జెయ్యాలంటే ఒక నాలుగు సంచులు ఉంటాయి గదా సంచులుంటే బియ్యం తెచ్చుకున్ సంచులెట్లా తిరుగుంటరు కదా అవి నాలుగు సంచులేసి ఆపలే కుట్టాలి ఏడి కన్నా పోతే గిట్నే ఆ ఏసి కుసోని కొస్తాది
ఆ చూతారు ఆడుకుతారు నీడ్ ఉంటదాడ నీడమా ఉంటది చెప్పు తిన్నవా ఏం కూరొండ్నావ్ మరి ఆ చెప్పు
ఇనిపిస్త లేదు
తుంది
ఆహా మనము ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి మేము యాదగిరి గుట్టకు బోదమా
ఆ పోదాం
ఎప్పుడు బోదం
ఎప్పుడంటే అప్పుడే అన్ననడుగుతా
ఇప్పుడంటే ఇప్పుడు గాదు మాహకు చేతులు ఇప్పుడుందేలేదా
మా దగ్గర గూడ లేవు మా దగ్గర గుడ లేవన్న ఇ
నేను అనుకుంట్నా గివి వినాయకుని పండుగ ఎళ్ళినాక ఉంటది గదా అప్పుడు బోదాం అనుకుంటున్నా
అబ్బో సలికాలం
సలికాలమా అప్పుడు
ఆ చలీజొచ్చినా అట్లే బొయంది బెస్ట్
ఆ
అప్పుడే బొయేది బెస్ట్ అంటున్న
అప్పుడు బొయింది బెస్ట్ అంటే ఎప్పుడు అంటున్నావ్ చలికాలం పోవడం బెస్టా
ఆ ఎచ్చగానికి
ఆ అంటే ఆడ ఇంకేముంటదమ్మ మంచిగా ఏడైనా అపుడు దేవుడు ఉంటాడు కాబట్టి భక్తి మీద అసది అదిదని ఏం తెలవదు మ్మ్ మంచి అనిపిస్తది కాకపోతే మళ్ళా ఈ ఎండాకాలం ఏంటంటే ఎండాకాలం బొయిందిలే గానీ గ అప్పుడు దాకా బోతే ఆ బండలు గాల్తా ఉంటాయి సూడలేము చెయ్యలేము
ఊడికపొత ఉబ్బరి పోతా
ఆ ఇప్పుడు పెళ్లన్నాక ఏం అట్లా పడుకుంటాంలే గాని నైట్ ఆ పడుకుంటాంలే ని పొద్దున దాకా అమ్మ చూడలేము ఏన్నాన్న ఉండాలి ఒకక్క రోజు మొత్తము ఆ ఒక రోజు పోతాం కదా నైట్ నిద్ర చేసి పొద్దున్న వస్తాం కాబట్టి అట్లా కాకుండా ఒక రోజు ఉండాలే
అ
ఒక రోజు ఉంటే మొత్తం తిరిగి మంచిగా చూసి చేసి రావచ్చు కోత్తగా కట్టిన కాడి నుంచి అయితే అస్సలు పోలే ఎప్పుడు
నేను పోలే కొత్తగటి నుంచి అసలు ఇంత వరకు చులే
ఆ కట్టక ముందుకు కట్ట ఈడకి ఫస్ట్ ఈడ ఉండే కదా ఆడన్నప్పుడు అప్పుడు పోయినా వెనకాల మంచిగా కొత్తగా కట్టినప్పుడు పోలేదు అసలు ఇప్పటిదాకా పోలే
ఆ నేనుకుడ పోలే
ఇప్పుడు ఆ పొయ్యి కూడా ఆరెడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయితున్నట్టుంది అప్పుడు పోయిన ఉమ్
పోలే నేను కూడా
పోవాలా అందుకే ఎందుకంటే ఇప్పుడు కొత్ అంతా కొత్తగా చేసిరు మనం పోలేదు కాబట్టి ఎప్పుడు మంచిగా చూసి కొత్తగా బాగుంటది
ఆడికన్నా పోదాము లేదంటే కొమర వెల్లి కన్నా పోదాం కొమరవెల్లికి పోవాలని ఉంది ఎక్కువ ఉమ్ అదే మాకు మొక్కు కూడా ఉంది ఆడికి ఉమ్ అంటే ఈయనతోని మ్యారేజ్ కాక ముందుకు ఆ మొక్కు కొన్ని ఉంటే నాకు మంచిగా ఆయన ఉండాలి ఆయనతో ఉండాలి అని ఆయన తోని పెళ్లియితే వస్తా చెప్పి మొకుకున్నా
వామో ఎడో మొక్కుకున్నావ్
ఆ ఇంతవరకు పోలేదు అందుకు కనే పోదాము అని అనుకుంటున్నాము కాకపోతే ఇంగ చేతుల లేవు ఆయన ఆ ఏమంటారు ఆ దేవుడు పిలుసుకుంట లేడు మేము పోతలేము ఆయన ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడే మేము పోదాం అని రెడీలో ఉన్నాం కాని ఆయన పిలుసుకుంటలేడు మరి మనం ఏం చేద్దాం
అవును
మనం పోవాల అనుకుంటే పోలేము వదిన ఏడికైనా సరే ఈ చిన్న దేవుడైనా పెద్ద దేవుడైనా ఆ అల్లు అల్లు వాళ్ళు రప్పించుకుంటేనే మనం పోతాం ఆ ఎందుకటే మనం పో పోవాల అనుకుంటే పోలెం నేను ఈడనే మాకు దగ్గరనే ఉంటది పానగాళ్ళు
ఆ
ఆ అంటే ఆడ వెంకటేశ్వర స్వామి శివాలయము అన్ని దేవుళ్లు ఆల్ దేవుళ్ళు ఉంటారంటా అందులో
ఆ
శివరాత్రి రోజు ఉపవాసం ఉండి పోయినా పోయినా గుడి దాకా పోయినా ఆ ఉపవాసం ఉంటిని ఎండ ఫుల్ ఎండ కొడుతుంది, ఆ చిన్న పల్లగాడుండు ఆ ఇంకా మళ నాకు ఇంకా ఏం వద్దు పసిద్దు పోదాంపా అని ఏనేని మపు మలుపుకొని వచ్చి వేరే కాడ గుడి ఉంటే ఆ గుడి కాడ కొట్టేసి దర్శనం చేసుకొని, ఆడ తెరిసేపు కూర్చొని ఇంకా ఆడ కూడా బండలతో ఉన్నది అన్నట్టు గుడి మొత్తం
ఆ
ఇంకట గుడ్లు అంట అవి మొత్తం బండలతో పెద్ద పెద్ద బండలతో ఉన్నాయి బండారలు రాళ్ళతోని
ఉ
ఇంకా అది చూసి మంచిగా ఆడ నందితో నంది కూడా మొత్తం రా అయి కానీ మొత్తం కుప్పం చెక్కలే గాని ఆడ కొంచెం ఆడ కొొంచెం ఉన్నది, బావుంది కాకపోతే మంచిగా అనిపించింది ఎప్పుడు పోలే అసోంటి గుళ్ళెళ్ళకి ఆ ఇ ఆడికెంచి పోయినందుకన్నా ఈ పా అత్త గూడి చూసిన దేవుడఅనిపించింది.
చూ మనము పోతుంటే యి గూడుళ్ళన్నీ చూడాలి మంచిగా అనిపిస్తాది.
మీరు రారి ఎప్పుడన్నా వస్తే పోయి చూద్దాం నాకైతే నిజంగా మీరు వచ్చిన అప్పుడు నాకు అసలు తీరిక లేకుడాయి పోయింది ఇ నువ్వు ఇంటికాడ చేసుకుంటా ఉన్నావు నేనేమో బయట పనికినికి సరిపోయినా నాకు ఇక అసలు మాట్లాడదామన్నా కుదరలేదు
ఎంవద్దులే
ఈసారి దసరకి దసరాకు ఎట్లా పది రోజుల హాలిడేస్ ఉంటాయి కదా టెన్ డేస్ అప్పుడున్నారు రరి
మ బతుకమ్మ వేర్వా మా ఇల్లు ఇంకా గీలాబ్ చేయలేదు
అదే మరి ఇడికన్నా రారి ఈడ మనించిి దసరా ఏముంది ఆ ఆ ఇగో దసరా ఒక రెండు మూడు రోజులు ఉంద అనంగా వచ్చినాం అనుకో వచ్చినాం అనుకో ఇక్కడట్లా బతుకమ్మకు ఆడుకుంటారు మంచి గానే ఆ రోజు ఆడుకొని ఇంక తెల్లాల ఏం లేదు తర్వాత దసరా అవుతుది, కాబట్టి దసరా చూసుకొని నిమలంగా రెండు రోజులు మూడు రోజులు ఉండి
ఉ
ఆ గుడికి పోయి చూపించుకొస్తా
బతుకమ్మ పేరుస్తారా మీరు
నేనా గిడ ఉండి కిరాయి ఇంట్లో ఉండి ఏం పేరుస్తాం వదిన పేరువా
పెర్ససుకోవచ్చు ఏం దు
పేర్సకోవచ్చు, పేర్సకోవచ్చు కానీ ఇంక నేను పేరువ
అవునా
ఉ ఆ పువ్వు దొరకదు మళ్ళా ఇ కత కత ఉంటుంది ఎందుకు
ఉ
ఇటుసైడు పూవ్వు దొరకదు ఎక్కువ
అవునా
ఆ ఎక్కువ టేకు పువ్వు ఆ గునుగు అయితే అసలే ఉండదు తంగిడి చెట్ల అంటే గట్టు సైడ్ పోతే ఉంది గాని తంగడి పువ్వు ఉంటది గుడుగు పువ్వు ఏమైనా ఇంకొకటి జిల్లడు పువ్వు పువ్ పెడతారు జిల్లేడు పువ్వు టేక్ పువ్వు తంగేడి పువ్వు ఈ మూడు పువ్వులు ఇంకేమైన్నా ఉంటే బంతి పువ్వులు ఆ పూలతోని బరిస్తే ఏం ఏముంటది బా బానే ఉం టది కానీ
ఓ
నాకు ఇగా ఏమో ఇంకా నాకి ఈడ పేరుగా బుద్ధి కాదు మనసు మనసొంత ఇల్లుంటే సొంత ఇల్లుంటే మంచిగా అనిపిస్తుంది మళ్ళా మన ఊర్లోనేమో రోజు పేరుస్తార ఏ ఈడు అమాసయ నాడు పేరుషీరు అంటే మళ్ళ లాస్ట్ బతుకొంమా రోజులు నో బయయి వేరుస్తారు అదే ఫస్ట్ నాడు అమాస్య నాడు పేర్చిరు కదా ఆ రోజు రెండు బతుకమ్మలు పేరుస్తారు
అవునా
ఆ రెండు బతుకమ్మలు వేరుస్తారు మరి లాస్ట్ రోజు గౌరమ్మని పేరుస్తారు మళ్ళీ పెద్ద బతుకమ్మని పేరుస్తారు ఆ రోజు రెండు వేరుస్తరు ఆ తోడు బతుకమ్మ అనుకుంట ఆ రోజు ఫస్ట్ రోజు రెండు వేరుే సారు లాస్ట్ రోజు రెండు వేరుే సారు మనకు ఆ క్కడనేమో అమాస రోజు వచ్చిందంటే ఆ అమాస కంటే రెండు రోజుల ముం ముందే వేరుస్తారు బొడ్డెమ్మలు చేసోళ్ళు మనమేమో అమాస నుం చి పేరుస్తే మన ఇష్టం ఇంగ వేరుసుకుంటేనేమో లాస్ట్ బాగా వేర్సుకోవచ్చు లేదంటే ఐదు బ కమ్మలు పేరుస్తం మనము నువ్వ ఎప్పుడు పేరవలే వదినే
ఉ
నువ్వు ఎప్పుడన్నా పేర్చినవా ఇడికి వచ్చినకాడి నుంచి
ఏ పేస్ అంటే పొత్తులు ఉన్నాం ఇప్పుడు ఎవరు చల్ యింది ఇప్పుడు ఈ మధ్యలో పోయిన గాని పిలిస్తే
ఆహా అంటే ఇగ ఈప్ ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్న కాని నుంచి పేరువాలు అయిపోయి ఇల్లు గ్గం చేయాలి మరి ఇల్లు లగ్గం ఎప్పుడు చేస్తారు
ఏ చేసుకోవాల ఐదేళ్ళు వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఏడ కుదురుతది తోమీది ఏళ్లలో చేసుకునే
తొమ్మిదేళ్లలోనా ఏడేళ్లలో కూడా చేసుకోవచ్చు కదా
ఏడేళ్లలో చెయ్యరు రా
ఆ
ఇంటి పెద్దగా అయితే జర తెలికి వస్తుది జర ఏమన్నా పని చదువై
మరి మొన్న మొన్న దుర్గమ్మ పండుగ చేసినప్పుడు అట్లనే కలిపేస్తే అయిపోవు కదా
ఏడ కుదురుతది రా సూరది మస్తు పైసల్ కావాలి
ఆ ఎందుకు
ఇంటిలాగాని పిల్ల పిల్ల గడు ఒకటిే తక్కువ
ఆ
అన్నీ కావు బరాబరి కావాలి.
ఆహా! బంగారం, పుస్తెలు ఇట్లా అవన్నీ కావాలి.
అ మిగతావి కూడా దొరుకుతాయిలే కాకపోతేని పంతులు ఖర్చు, ఇంటి లగ్గము మళ్ళా ఇ ఇంట్లోకి యాట వేరే
ఆ ఉత్తయి పెట్టొద్దు ఇక ఎందుకైనా యట్ల్యైన కొంచెం అన్నా బంగారం వెండి పెట్టేయాలి ఎట్లా మనకే మంచిది.
మ్ అదే
మ్
ఇ అందుకే ఇక తక్కువైతాయా అమ్మా ఇప్పుడు
అవును అయితేనే ఉంటది. మళ్ళీ ఇళ్ల లగ్గము అంటే ఆడపిల్లలు వస్తారు. వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు చాలా మంది కలిసి ఉంటారు. అల్లు ఊరుకుంటారా అల్లుఊరుకోరు కదా మా ఎసక్కాలు అలు వేలక్క.
వడి బియ్యం పోయ్యాల.
ఆ
ఆ ఇంటిలోకి వస్తే పోయ్యాలి ఆడ
ఆహా!
ఇంకా పుణ్యోజనం చేస్తే కంపల్సరీ పోయాలి.
మ్
ఆ
మరి మీరు బియ్యం పోస్తారు. వాళ్ళ ఒక బియ్యం పెట్టుకొని మిమ్మల్ని పిలిసి ఇంకా ఏమన్నా వండి పెడతారా?
ఆ అవును వండి పెడతారు. ఒక సారిమో గొడవ పెడతారు.
మాకి ఇట్లా ఇటు సైడ్ అట్లా ఉండదు. ఆడపిల్లకి బియ్యం పోషిర్ అనుకో ఇప్పుడు ఆ నుంచి అమ్మో అమ్మోళ్లు పోసిర్ అనుకో మేము ఈడికి వచ్చినాక మళ్ళా బియ్యం పెట్టుకునే రోజు ఫోన్ చేసి వాళ్ళకు బియ్యం పెట్టుకుంటున్న అని చెప్తారు చెప్పి ఆ ఒక యాటను కోపిచ్చి వండించి వండుకొని మనం ఇంకా దావత లెక్క అన్నట్టు బియ్యం పెట్టుకుంటప్పుడు యాటను కోసిచ్చి వండిస్తారు. బియ్యం పెట్టి వాళ్ళకి అందరు చుట్టాలకు పిలిపచ్చి వడ్డిస్తారు అన్నట్టు. ఆ చా చానామంది పిలిపించుకుంటారు. పెద్ద పెద్ద కూడా చేసుకోవచ్చు కానీ కానీ అక్కడ సైడ్ కొంతమంది తక్కువ చేయరు. కొంతమంది చేస్తారు. కొంతమంది చేయరు. కొంతమంది కాదు కొంతమందే చేస్తారు.